హలో మేడం గుడ్ ఈవనింగ్ అండి
గుడ్ ఈవనింగ్ అండి ఏం చేస్తున్నారు
ఏం లేదు మేడం కూర్చున్నాండి మీరేం చేస్తున్నారు
ఏం లేదు మేడం మేము కూడా కాలిగానే ఉన్నాం ఊగాది పండగ ఎట్లా సెలబ్రేషన్ చేస్తుకున్నారు మేడం
ఉగాది పచ్చడి ఉట్టి మామిడి తోరనాలు కట్టుకొని ఇల్లు మంచి క్లీన్ చేసుకొని చేసినాము అండి కున్నారండి భక్షాలు చేసినామండి
బక్షాలు చేసుకున్నారా
ఉ భక్షాలు చేసినా మీరేం చేసిళండి
మేం కూడా మేడం ఉ పిండి వంట అంటే ఏం చేయలేదు గాని చెపా తి బచ్చాలు ఉగాది పచ్చడ ఇవన్నీ చేసుకున్నాం ఈ రోజు మళ్ళీ నెక్స్ట్ తూ మాకు దగ్గర దుర్గమ్మ గుడి బాగా ఫేమస్ అక్కడకి ఎల్లేసి ఇగా అక్కడ దేవుడికి దేవుడికి తాన గిట్ల పోషి
తానం పోషిద ఎందుకు చేస్తారా
ఆ అంటే ఫెస్టివల్ అప్పుడు ఫెస్టివల్ ఫెస్టివల్స్ కి అంటే కొత్త సారీస్ కట్టివాడు
ఆ మీమే పోయాలి మేడం
అవునా అంటే మీరేంటిది అన్నట్టు
అంటే మా క్యాస్ట్ వాళ్లే పోయాలి అన్నట్టు ఉ దేవుని దగ్గర అక్కడ వచ్చేసి మేమే ఉంటామ మేమే పోయాలి
ఉ ప్రతి ప్రతి ఫెస్టివల్ ఏ ఫెస్టివల్ అయినా మీరే చే
ఏ ఫెస్టివలైన ఆ ఏ ఫెస్టివలైన మేమే మేడమ్
ఉ ఎన్ని గంటలకి లేసి ఇట్ల చేసిరండి ఉగాది పండుగ చెప్
ఆ ఉగాది పండుగ మార్నింగ్ మార్నింగ్ లేచి అంత క్లీన్ చేసుకొని
ఉ ఇల్లంతా క్లీన్ చేసుకోని
ఇంకా ఇగ ఉగాది పచ్చడ పచ్చడ ఇలా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్స్ చేస్త మేడం పచ్చడి మీ దగ్గర ఎల చేస్తారు మేడం
మేము కొత్త కుండ తెచ్చుకొని దానికి వేపాకు మంచిగా పూలదండలాగా కట్టి బొట్లు పెట్టి అ వా చింతపండు కలిపి చింతపండు పులుసు ఇలాగ బూషి వేపాకు వేప పువ్వు వేప పువ్వు వేపాకు కాదు స్వారీ వేప పువ్వు మామిడి కాయ ఉప్పు అన్నీ అయ్యో మేము కారం వేయలేదండి
కారం వెయ్యారు కద అదే కొన్ని ప్లేసెస్ లో కారం కూడ వేస్తారంట
వేస్తారంట కారం పసుపు కూడ వేస్తారంట
ఆ అంటే చెడ్ ఋషులు అంటే
ఇట్లా పచ్చడట్ల అన్ని కలుపుకొని కొత్త సంవత్సరం అసలు ఇవాళగాని
కొత్త సంవత్సరం హ్మ్ మన తెలుగు వారిది కొత్త సంవత్సరము
అవును కానీ అంత సెలబ్రేట్ చెయ్యరు మనం ఇంగ్లీష్ సంవత్సరాన్ని బాగ న్యూ ఇయర్ అని ముగ్గులు హడావిడి చేసి థర్టీ ఫస్ట్ రోజు కేకులు కట్ చేసి అంత హడవిడి చేత్తరు కానీ ఈ రోజు అసలైనా మన కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరం పరభనామ సం
స్త్రీ పర హ్మ్ పరభావ ప్రభావనామ సంవత్సరం చూసిర మేడం పంచాంగం చూయించు కున్నర ఏమైన లావ దేవీలు నెక్స్ట్ అంటే వ్యాయామం ఒక
ఆదాయం త్రీ ఖర్చు పద్నాలుగు
మీ మీ రాశిక
ఆ తులారాశికి ఈసారీ అ తేం బాలేదండి రాజపూజ సేవ అంత మంచి సెవెన్ మెంబర్స్ అంటే చెడ్డగని ముగ్గురు అంటారంట
హు హు అది బానే ఉంది కదా
పేరున్నోళ్ళకి సంపాదన ఉండదు కదండి మీరు ఎంచుకున్నార అండి
లేదు లేదు
అంటే నేను చూయించుకోవడం అంటే టే పంచాంగం ఏం చూడలేదు ఇట్లా ఫోన్లో వస్తాయిగా ఇప్పుడు ఫోన్ ఏదైనా ఏది పండగ ఎట్లా సెలబ్రేట్ చెయ్యాలి మళ్ళీ రాసి ఏది రే రోజు నిన్న ఏం చేసిందంటే ఇట్లా ఎట్లా సెలబ్రేట్ చేసుకో కోవాలని చూసినా చూత్తే నిన్న అమావాస్య కదా ఇవాళ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీకిి అమావాస్య పోతాదట సెవెన్ తర్వాతనే బండలు గడగాలని ఈచిళ్ళు సెవెన్ తర్వాత ఇళ్ళ క్లీన్ చేసుకొని తలస్నానం చేసి దేవుడి ఫోటోలన్ని తుడిచి దీపం పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టినంక అప్పుడు ఇగా ఇది చేసినాం భక్షాలు చేసుకున్నాం మళ్ళీ ఉగాది పచ్చడ అక్కడ పెట్టి దేవుడికి నైవేద్యం లాగా పెట్టి అయిపోయినాక అందరం తిన్నాం
కొబ్బరి కొబ్బరికాయ వేస్తారా మేడం మీరు ఉగాది పచ్చల్లో
ఏయం అండి మామిడికాయలే మీరేస్తారా
ఆ లేదు లేదు మేడం ఎయ్యము మేం కూడా అంతే ఓన్లీ చింతపండు చింతపండు నానేేసి సి కొత్త కుండా దానికి కంకణం కట్టి కంకణము పూ అంటే గంధంతోనే పుది చ్చి బొట్టు ఇట్లపెట్టేసి చింతపండు నానబెట్టి చింతపండు మొత్తం గుజ్జు అంతా పిసికి నెక్స్ట్ అందులో ఏంటివేప పువ్వు మామిడికాయ మామిడికా కాయ ముక్కలు కట్ చేేసి ఉప్పు బెల్లం
బెల్లం వేసుకోవాలి తీపి అన్ని కలిపి వేసుకోవాలి బక్షల్‌ చెసిరా పూర్ణాల
భక్షాల చేసిన మేడం భక్షణ భక్షాలు అంటే పప్పు అంటే శనగపప్పు ఉడకబెట్టి బెల్లం రుబ్బి బెల్లం తోటి మిక్సీకి వేసి అవి మొత్తం మిక్సీ అయిన తర్వాతకి అది ముద్దగా చెస్
చపాతి లా చపాతి లాగా చెస్తారా చపాతి కాల్చిన అట్లా పెట్టి పెంక పైన కాస్తారా ఆయిల్లు ఎస్తారా మీరు
ఆ లేదు లేదు పెంక మీనేే కాలిస్తా చెప్పి
మీరన్ననెను అట్ల కాదు నేనేం చేస్తానంటె పూరి లాగనే చేసి అన్ని పూరీలు అన్నిదాల్చినంక ఈ పప్పు బెల్లం ఉడకబెట్టి మిక్సీ పట్టుకొని మె కొంచెం మంచిగ మెత్తగా అయినంక ఆ కింద ఒకటి పూరి ఏసి అంతెమనం చెప్ పాతినే మద్యలోమళ్ళా ఇది పెట్టేసి మళ్ళ పైన ఒక చపాతి వేసి కట్ చేస్తాం ఒక బౌల్తోనన్న నేనుదాన్నిబౌల్. తోనికట్'జెతె రౌండ్ గొత్తది కదా అది అందులో వేస్తా వేస్తే మంచిగ
ఆహా డీప్ ఫ్రై చేస్తారు అన్నట్ట ఫ్రై అంటే ఇక మొత్తం అంటే పూరి చేేసినట్టు చేస్తారు
పూరి చేసినట్టుచేస్తాం గదఅందులో ఇది ఉంటంది ఇదితినడానికి స్వీట్గా ఉంటయి మెత్తగా ఉంటయి. బావుంటయి మంచిగా కూడా కాల్తది కదా
ఉ లేదు మేడం మెము చపాతి చేసినట్టే అంటే సేమ్ ప్రాసెస్
కాకపోతే మీరు పెంకపైన చేస్తారు మేము ఆయిల్‌మీద చెస్త నేను అట్లా మలవనిగా డైరెక్ట్ కట్‌ చేస్తా
ఆహా మేము మాల్స్తాం పోల్ పోల్డ్ చేస్తాం దాన్ని
కట్‌ జెతే బౌల్ బెట్టి కట్జెతే కరక్ట్' గొతదిసైజ్ కూడా మంచిగా వస్తది ఈ పూర్ణాలు కూడా చెసుకొచ్చు దరింక
ఆ పూర్ణాలు అంటే ఇంక మధ్యలో పెట్టి దాన్ని మొత్తం
అంటే దోసపిండినే అదీ దోస పిండి దోస పిండిల్నే మనం ముంచేయ్యాలంతె. బియ్యం పప్పుబియ్యం ఉన్నూ మినప పప్పు నాడబెట్టుకొని మిక్సీ పట్టుకొని రుబ్బుకొని బెట్టుకోవాలె. రుబ్బుకొని పెట్టుకున్నంక ఈ శనగ పిండి వున్ను బెల్లం మిక్సి కేసుకుంటంగా మనం. కొంచం గట్టిగ పొడి పొడిగుండేటట్టు జూసుకొని గట్టిగనుకొని ముద్ధా మంచిగ అయినంకా అందులో ముంచి లేసుకోవాలె.
అదే
మొత్తానికైతే ఉగాది మంచి సెలబ్రేషన్ చే
ఆ రెడీ చేస్కున్నామండి రుబ్బి రెడీ చేస్ బానే యేసుకున్నం మీరు మంచిగ యేస్కున్నరా అండి.
ఆ బానే యేస్కున్నా మేడం. లేదు లేదు మేడం వెళ్ళలేదూ ఇంకా ఇగ అమ్మానే ఇక్కడికి రమ్మని చెప్యాము అందుకనే ఇగ అమ్మకు వేరే పని మ్మ్ మా అమ్మకు వేరే పనున్నదనేసి ఇంక రాట్లేదు మేము కూడా ఎక్కడికెళ్ళలేదు ఇంకా. మా ఇంట్లోనే చేస్త ఇగ ఫస్ట్ పండుగ గదా అంటే కొత్త సంవత్సరం పండుగే గదా ఇంట్లో ఉంటే అది వేరే ఉం
కొత్త సంవత్సరం మరి మంచిగ సెలబ్రేట్ జేస్ ఈ జనాల ఇంగ్లీష్ సంవత్సరానికి
ఆ దానికెక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి దీన్ని మొత్తం అడుగునబడేస్తార్రు.
అవును దీనికి అసలు వాల్యూ లేదు. కానీ ఇదే మంచిది మనలాంటి చదువు ఉన్నోళ్లు జేసుకుంటరు గనీ ఇగ వాళ్ళకు ఎనకట్న్న అన్న ఉన్న ఆనవాయితినీ ఇట్ల యేసుకుంటారన్ తెలవదిగ అయిన అస్సల్ ఈ రోజు నాన్ వెజ్ గూడ తినొద్ధట.
ఎక్కువ ఇది అసలు యాక్చువల్ గా యేప్పాలంటే ఒడ్లకమ్మరో వాళ్ళు వీళ్ళు చేస్తరు మేడం ఆ వాళ్లు బాస్ వాళ్ళు బా యేసుకుంట్రు వాళ్లు ఈ రోజు అసలు ఏం కూడ నాన్ వెజ్ తీసు కోరు వాళ్ళు వాళ్ళు చేసే పని ముట్లకు మొత్తం పూజల్ చేస్ తరు కంకణాలు కడతారు ప్రతి దానికి చిన్నా చెక్కె కర్ర కాంచి అంతా అన్నిటికి కంకణాలు కడతారు అంటే మా ఇంటి ముందు ఉన్నరు మేడం అట్ల మాకు తెలుసు అన్న
నాన్ వెజ్ గూడ తినరట వాళ్ళు ఇవ్వాళ.
వాళ్లు నాన్ వెజ్ తినరు వాళ్లిగ రేప్ తింటరన్న ఇవాళ మొత్తం పూజలు చేసుకొని ఇవాళ అన్నీ కంప్లీట్ చేసుకొని రేపు తింటరు వాళ్ళు.
ఆ ఆ వాళ్ళే మంచోళ్లు.
వాళ్ళు మంచిగ యేస్తరు పూజలు అంటే ఈ ఉగాది పండగ ఇగ వాళ్ళకి స్పెషల్ అన్నట్టు వాళ్ళది. అన్నీ ఇగ ఇవాళ కొత్త సంవత్సరం కాబట్టి వాళ్లు వాళ్ళు మాత్రం మంచి కొత్త సంవత్సర కొత్త సంవత్సరం లాగానే
అవును వాళ్ళు మంచిగ జరుపుకుంటారన్నట్టు మనం గూడ అసలు ఈ సంవత్సరం మంచిగ మన వాహనాలకు మనం ఏం జే దానికి చేస్కొని మంచిగ యేసుకు కుంటె బావుండుగని చెయ్యరట్లా అన్ని అదర్ క్యాస్ట్ వాళ్ళు గూడా అందరు. నా క్యాస్ట్ నాన్ వెజ్ తినరట బా యేస్కుంటరట.
వడ్లకామ్మ రోల్లు మంచిగా చేసుకుంటారు మా దగ్గర మా ఇంటి మా గల్లికి మొత్తం వడ్లకమ్మరొళ్లే ఉం
ఉన అవునా అండి
అవునవును
ఉహు
ఇంకా అయ్యిందా మ్యామ్ డిన్నర్ అయ్యందా మరి
ఆ డిన్నర్ కాలే అండి ఇక డిన్నర్ చేయాలే ఓకే మేడం మరి థ్యాంక్ యూ అండి రావల్ల